ఆహ్ అక్క ఏం. అక్క ఆహ్ అయిందక్క.
ఉమ్ పాపెమ్ చేస్తాంది.
ఏంలేదు అక్క ఆడుకుంటుంది ఇంతకు ముందే పాలు పట
ఉమ్ పొద్దున్న స్నానం చేసింల.
ఆహ్ స్నానం ప్రోదున్నే చేపించిన అక్కా. అంటే పొద్దున నేను చేసిన చిన్నాకి ఇప్పుడు పోసిన.
మిరుపగారేలు చేసుకున్నట్టుంది అత్తమ్మ.
ఆహ్ తీసుకున్నా అక్క నాలుగు కిలోలు తీసుకున్నా. అవి తీసు. తీసుకోవాలి ఎనిమిది కిలోల దాకా తీసుకోవాలి గాని మళ్ళీ మాడికాయ పచ్చడ వరకు టైం ఉండాదు కదా.
ఉమ్ ఇయలా ఏం కూర ఏము పనులు.
ఏం కూరా ఇయాలా ఏం కూర టమాటా.
ఉమ్ పచ్చడి గిచ్చడి ఏం చేయలే.
పచ్చడి గిట్లా ఏం చేయలేదా.
ఉమ్. అన్నం తిన్నదా చిట్టి.
తిన్నాదక్కా.
ఉమ్. ఇంకా.
ఏం వండినావు.
నేను రా చికెను వండినా. చికెను వండినా బగారా చేసినా చెట్టి పోతది కదా రేపా అని. బాగారా చేసిన చికెను వండినా. నాకు నిన్న మొన్న భక్షలు తీ ఆహ్ తిన్నట్టు లేదు మమ్మీ అంటే మళ్ళా. ఒక పదిగం చేష్న
పదిగల చెయ్యంగనే అంతె తిన్నది ప మూడు తిన్నది యా వావా టూ ఎటన్నదీస్ తీస్కపోదాం అన్నడు గాని చిట్టన్నది గదా ఏమాద్దు తీ ఇగ సుదాంతి డాడి అన్నది సిన్మాకు తీస్క పోవాల్ల అంటే సిన్మకు ఆరు వందల రూపాలైతయ్ ఇప్పుడు మేమందరం బోతే నూట యాభై టి కటు కాదా అందుకనే పోలేదు
ఇప్పుడు రేపోద్దున తీస్కపోతరా
పొద్దునా ఇగ అన్నం తిన్నంక పనంత ఐపోయ్నంక అన్నం తిన్నంక తీస్కొని పోత
స్కూల్ మధ్యానం గదా స్కూల్ మధ్యానం గదా
ఆ మధ్యానం మధ్యానం ఐతేనే పొద్దున కొంచెం టైం ఉంటంది గదా లేకపోతే పొద్దున్నే బడి ఐతే బావీయ్యాల సాయంత్రం తీస్కోని పోవు అక్కన్నే ఉండు డ్యూటీ చేయడానికి అటు డైరక్ క్ట్ ఎల్లిపొవ్
ఆహా
ఇగట్లా ఇగ వీళ మేడారం ఏదో ఉన్నదట వాళ్ళ దోస్తులందరు బైల్లో మరి ఏమో మళ ఆ మల్లత్తనన్నడు అటే పేండు
ఇంగా
అన్నం అండిన, కూర అండినా, బట్టలు పిండిన, సానం జేశ్న
పందీరీనట పని దీరినట్టే
ఉమ్ పని పోయల్లు కు బోలుదోమాలే అల్లం బట్టాలే
ఉహు ఆ రోజ్ తీస్కున్న అల్లం ఐపోందాక్క
ఏ ఉన్నద్రా బావ మొన్న నాకు చెప్పకుంటనే తీస్కచ్చిండు ఎవ్ నిన్నా ఆ టూ కేశపురం పోతాంటే అమ్మకింత తీస్కపోయినా ఇగ ఉంచుకొని ఏం జేద్దం అమ్మకింత తీస్కోపోయినంక ఇగ కొద్దిగా ఉన్నది గదా అది ఇది మొత్తం కల్పి నూర్తే
అహా
మంచిగుంటది
అది ఇది కల్పకు ఇది వేరే నూరు
ఆ
పాతది పాతదే ఉంచి కొత్తది వేర ఉందిగదక్క
అ ఎందుక్రా కరాబ్ ఐతద
నల్ల పడ్తది మంచిగుంద టేస్ట్ వేరె ఉంట
ఆహ హ ఐతే అది వేరే డబ్బులెత్తాలె ఇది వేరే ఉంచాలే
ఆ అ అది వేరే ఉంచాలే ఇది వేరే ఉంచాలే ఇల్ల నిమ్మకాయ బిండి ప్ప మంచిగా
పనిదిరినట్టే ఇప్పుడ్ నీకు
ఆ పనిదిరిందక్క
కదా
ఆ పన్దిరిన
ఉమ్ పని ఐంది నాకొ పని గావాలే ఏ ఫోన్ మాట్లాడి అల్లం బట్టి అన్ని చేసి
అ చేస్తా ఇగ చేతే ఇగ వాళ్లకు సనలు పొత్త చెటికి తలసన్నం చెపియాల రేపు పోతది కదా పొత్తుగాల
చిన్నోనికి ఆపరేషన్ కదా
నూనె రాసి ఇగా జుట్టు ఎసి స్నానం చేపిస్తే పోయిత్తం ఇక పోయాచి పంపించి చె త్తాగా ఆ అరుసలు కావాలన్నది రా ఇను రోజులు కా వద్దు అన్నది.
ఆ
ఇప్పుడు ఏం తినేటి లేవమ్మా అంటే భక్ష్యాలు చేసినా ఇగా మరి ఆరిశాలు చెయన్న చిన్న అంటే ఏమదు తీ అన్నది మన తర్వాత చేయి అన్నది. నానా పెట్టిన అప్పుడు వరకు పనిదిరినాకా అప్పుడు వరకు పట్టించి బెల్లము ఇగ కిలంతా బెల్లం తీసుకొని ఆలకయలు ఉన్నాయి నువ్వులు ఉన్నాయి అవన్నీ చేసేసి
చా
మాద కతది మాదకతది పడుతది పట్టంగానే పొయ్యి పెట్టి ఇగా ఒత్తిస్త అంటే ఎంతల అయితయి రా బుత్తాంత సేపట్ల అయితయి.
చిన్న గ్యాస్ మీద కూడా కాలుసుకోవచ్చు.
ఆ
మన గ్యాస్ మీద కూడా కాల్చకోవచ్చు అక్క గ్యాస్ ఉంటాయి.
ఏమో గ్యాస్ మీద అన్ని చేయాలంటే భయమైతాంది రా
ఎన్ని కిలోలు వటి సరే గ్యాస్ మల స్టాక్
రెండు రెండు
రెండు కిలోలా
హ
అయితే మీరు పోయి పెట్టుకోవాలి సపేరెటు అటు కట్టెల పోయి ఉన్నదిగా
ఆ కట్టెలు ఉన్నాయి కదా కట్టెలు పోయి పుత్తం చేపట మండుతే ఆ పొయి వేడికి పోయికి ఆ కోతులు ఏం రావు మొన్న అదే సంక్రాంతి రోజుకు అట్లే చేసినం
అటు చీకటి పడతలేదా అక్క చీకటి పడత లేదా ఇంకెప్పుడు జెతరు మరి
చికాడు వడని అంత పని తీరుపుకొని ఆ
లైట్ ఉండద ఆక్క అటు
ఉంటది ఇరవై నాలుగు గంటలు లైటు ఉంటది
ఉంటదా
హ
ఎప్పుడు న్ననవోసినాం మరి
ఆ
పొదున నాపోసినవా ఇప్పుడు నాపోసినవా
ఏ రొండే
కాదు బియ్యం ఎప్పుడు నావోసినవ్ నాన్వోతే మంచిగా నాన్నబోతే మంచిగా నాంతే మంచిగా వతాయి
పో అప్పుడే నాన ఓసిండ్రు రా రెండు గంటలు మూడు గంటలు అయితంది
ముడుగంటలు అయ్యితాద
ఉ అప్పుడు ఆమె చెప్పుతే నైటు నాన్న పోసే తీ వరకు పట్టిత్తును ఇవరకు చేసుడు కూడా అయిపోవు మధ్యానం వరక అయిపోవు
అవును మంచిగాఐపోవ్
సప్పుడు చేయలే సప్పుడు చేయకపోతే సప్పుడ వుకున్నా లేకపోతే సప్పుడు జెయదు
మంచిగా ఉండు మంచిగానే ఐదు నాన్నవోతే మంచిగా ఉండు ఇప్పుడు
ఆ
నైటు నానభోసి పెడితే మంచిగుండు అక్క
ఉ ఎటనో రాని చూద్దాం
ఎప్పుడన్నా జెసిలా మీరు
ఆ ఒకసారి అప్పుడే నానవోషి ఓ రెండు మూడు గంటల తర్వాత పట్టించిన మరి
అ కొం గట్టిగా వత్తాయేమో అని
ఉ
గట్టిగా అత్తఏమో అని ఇప్పుడు వంటగిట్ల జేయాల్నా అయిపోయినంటేన ఇగ
ఏ పొద్దడదే పొద్దుడా కూరున్నది కదా
ఆ
పొద్దుటదే కూర ఉన్నది ఆ పొద్దున కూర అట్లే ఉన్నది కొంచెం తిన్నారు కొద్దిగ ఉన్నది ఇగ ఉ సాయంత్రం బియ్యం పెడితే అయిపోతది
ఉండరా లేదు వండాలి అన్నం కూడారన్నా
ఉ ఒక రెండు నిమిషాలు అయితే పోయింది పోయింది కద్ర
ఎందుకు మరే
అమ్మమ్ అమ్మ గారింటికి పోతాదంట వాళ్ళు వాళ్ళ అమ్మ చెయ్యట బెణికింది అంట అట కొంచం చెయ్యి క్రాక్ వచ్చిందాట
ఆహా అప్పుడే అంత అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇట్లా క్రాక్ అయ్యి ఉండే కదా
ఉ క్రాక్ వచ్చిందటా క్రాక్ వత్తే చూసోత్త మా అమ్మ ఎడుతుందట అని అన్నది అంటే ఇక పోతారు కదా అని చికెన్ తెచ్చిర్రు వండిర్రు చేసిర్రు అన్ని చేసిర్రు
ఆహాహాహా
ఉ
రేపు బర్త్డే ఉన్నది అట కదా చిన్నమే
రేపున్నది అట మరి వత్తరో ఏం చెత్తరో
ఆహా మా అన్న లేడా మరి
ఎటో పోయిండు ఆమె పోయినప్పుడు పోయిండు అట
ఓ దేవుడా మరి ఎక్కడ ఉన్నట్టు ఏం చేసినట్టు
ఏమో ఆయన మారారు రాయ్ రు తె సంగతి
ఒక్కోసారి చెప్తాం మారటొళ్లకి అయితే చెప్పగలుగుతాం అక్క వాళ్ళ అలాంటి వాళ్ళం మనం ఏం చెప్పగలుగుతా
ఉ
అక్క వచ్చిందిగా
అచ్చింది అచ్చింది వాళ్ళ అత్తను చూడానికి పోయింది అట ఆళ్ల అత్తను చూడానికి పోతే వాళ్ళ అత్త అట ఊరికే పొదురుతోంది అటరా
ఆ
అది ఊకె పడుతుందట కన్లు తీరిగి అడ్డం పడుతుందట చూడ్డానికి పోయింది వచ్చింది నా దగ్గర ఉండురా ఏమైతాంది అని అంటే ఉండదు అట ఎవలు చేత తినదట అహ్
ఎవలు ఆమేనా
ఆ అంటార్రు మరి అప్పుడు దేం చేసుకున్నప్పుడు పిల్లలే గాని ఇప్పుడు పిల్లుత్త ఇప్పుడు రాదా అంటాంది అట ఈ లడ్డాట పోషాపల్లి చేసేటప్పుడా లే పోతే దేనికొనట పిలువలేదట మరి ఏ తల్లిదండ్రులను పిలుసుకున్నది అన్నన్ని పిలుసుకున్నది వదినని పిలుసుకున్నది మమతాలు పోలేదారా అప్పుడు
అదే అదే అప్పుడు పోయిర్లే మంగ పిన్ని వొళ్ళు
ప్పుడే
మరి మా అక్క అయినా ఇప్పుడు వదినని అంటాను మరి ఈమైనా అత్తను అట్లా చూసుకోవద్దా
మ్
ఇవాళ అదే మారి మంచిగ పెటుకున్నాది ఆ
కద పది నిమిషాలు అయింది